అ బాగున్నారా ఉ బావున్నావా
హలో ఓకేనా
ఆ వినిపిస్తుంది బాగున్నావా
ఆ బాగున్నా బాగున్నాను ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నావు
ఏం లేదు ఇప్పుడే టీవీ చూసాను ఎప్పుడ్రు వరుకు
చెప్పండి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు హోలీ
హలో
హలో ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు
అవునా హోలీన ఏదో అలా జరిగిపోయింది నార్మల్ గా హోలీ అంటే అప్పుడు చిన్నప్పుడు అయితే నేను బాగా చేసుకుంటా ఉంటినా ఈసారి ఇల్లు చేంజ్ అయినాం కదా సరిగ్గా చేసుకోలేదన్నమాట ఇక్కడ వాళ్ళు ఎవరు టచ్ లో లేరునమాట అంతా పరిచయం ఉండదు ఇక్కడ అందుకు చేసుకోలేదు సరిగ్గా అప్పుడైతే నేను అమ్మ వాళ్ళ ఆ ఇంటి పక్కన ఉన్నారా ఫ్రెండ్స్ ఆ పిల్లలతో చేసుకుంటాంటి
ఇప్పు ఇప్పుడు ఏం చేసుకోలేదా హోలీ సెలబ్రేట్
హ చేసుకోలేదు నువ్వు చేసుకోలేదా
ఆ నేను నేను చేసుకున్నా
ఎలా చేసుకున్నావ్
మామూలుగానే ఆడాను
ఆ
ఎక్కువ ఏం ఆడలేదు ఆ ఫ్యామిలీతోనే ఓన్లీ ఫ్యామిలీ టైం లేకుండే హడా టైం లేదు అసలు యాక్చువల్ గా గ్రహణం అన్నారు కదా అదే రోజు
ఆ అవును కదా గ్రహణం కాదు గ్రహణం అంటే మామూలుగాఎలా చేస్తారు
అంటే గ్రహణం అంటే గ్రహణం టైమ్ లో ఏం తినొద్దు బయటికి వెళ్ళొదు అంటారు కదా
అవును
మీరు ఇవన్నీ పాటిస్త స్తారా సాంప్రదాయాలు
ఆ పాటిస్
ఏమో మూఢనమ్మక మూఢనమ్మకాలు అంటారు గాని
ఈ అంటే కొంతమంది పాటిస్ స్తారు కొంతమంది పాటించారు మా ఇంట్లో అయితే మా అమ్మ పాటిస్తారు మ్మ్ లాస్ట్ ఇయర్ ఏమో అనుకుంటా గుర్తుంది నాకు ఆ గ్రహణం అంటే ఏమంటారు గరకనా ది ఆ గరక్ క వేసిండ్రి ఏదని మీదన్న బట్టల మీద వేసిన్నారు ఇంట్లో తినే వన్ ట్టల మీద వేసినారు
మీద ఫ్రిడ్జ్ మీద ఇంటి పైన ట్యాంక్ పైన వాటర్ ఏమో వాటి మీద ఇక వాటికి తప్పు లేదని
అంట
ఏమో ఎందుకో అ అలా వేస్తారుదొ ఒకటి
ఆ లాస్ట్ ఇయర్ వేసింద అమ్మా ఈసారియ ఎందుకో
ఎందుకు వేయలే మొన్న గ్రహణం రోజు
తెలిదు అమ్మ మామూలుగా అయితే ఖచ్చితంగా వేస్తుండే మన సర ఏమో వయలేదు
ఆ
వెయ్యలే ఇదందుకు కో
ఇంకా ఇంకే పేస్ట్ ఏం పండుగ అంటే ఎక్కువ ఏ పండుగ అంటే ఇష్టపడు ఇష్టపడుతుంది
ఏమిటంటే ఇప్పుడు ఉగాది వస్తుంది
అవునవును ఎక్కువ ఏది ఏది ఎ ఎక్సైట్మెంట్ ఏది చాలా ఇష్టం
ఆ అసలైందంటే నాకు ఇష్టమైన ఫెస్టివల్ అండి అంటే వినాయకచవితి అబాచానండి చాల ఫేవరెట్ ప్లేస్
నైన్ డేస్ నైన్ డేస్ ఉంచుతరు మన దా లో మా సైడ్ అంతే నైన్ డేస్ ఇంట్లో వినాయకుని పెట్టుకుంటాము
ఆ
చేస్తాము ఇక వీలైతే త్రీ డేస్ ఫైవ్ డేస్ అలా
మా ఇంట్లో అట్లే ఏం లేదు మేము అసలు వినాయకుడు అంటే అమ్మ ఏమంటుంది అంటే మనకు అచ్చిరాదు వద్దులే అంటది అంటే వాళ్ళ ఇంట్లో అంటే
అంటే అదే ఫస్ట్ నుంచి కానీ మేము అలా కాదు అట్లా ఏం లేదు మేము మేమే స్టార్ట చేసినాం మాకు అసలు లేదు న్ మా ఓకే క మంచినే వచ్చింది
అంటే ఆ మాకి అమ్మానె మీ నాన్నవాారి సైడ్ పెట్టలేదు కాబట్టి టి మనం కూడా పెట్టకూడదు మనకైనా కూడా పండగచ్చరాదు అంటది మేమేం చేస్తామంటే తమ్ముడు ఉన్నాడు కదా ఆ తను వళ ఫ్రెండ్స్ తో పాటు వినాయకుని కూర్చోబెడతా ఇక్కడ ఒక చిన్న టెంట్ వేస అక్కడ పిల్లలతో వాడు మేము చాల చేా ఫైవ్ డేస్ కూర్చ పెట్టారు ఎందుకంటే పెద్ద వినాయకుడిని అయితే కూర్చోపెట్ట అంటే ఇప్పుడు పండ్లు ఉన్నాయి కదా ఫైవ్ డేస్ మా అనుకుని ఎవరు
అవునవును మార్నింగ్ పూజ అ ఈవినింగ్ పూజ దీపారాధన అన్నదానం కా
ఎక్కువ అంటే వినాయక చవితి అంటే నాకు మార్నింగ్ ఒక్కట్టే పాట గుర్తొస్తుంది జననాయక్ చెప్పి అసాంగ్ అగర్బత్ స్మెల్ ఇది తెలియని ఫీలింగ్ కదా అది అంటే ఇప్పుడు ప్రసాదం చేస్తార మీరు
ఆ చేస్తాం చేస్తాం ఫస్ట్ రోజ అయితే ఫైవ్ తర్వాత డైలీ మార్నింగ్ పూజ ఆఫ్టర్నూన్ పూజ మార్నింగ్ ఆ ప్రసాదం ఈవనింగ్ ప్రసాదం
మా మేమతేకిన ప్రసాదం ఎప్పుడంటే లాస్ట్ డే చేస్తాం అనమాట ఎందుకంటే పెట్టుకుంటే పోతారు కదా వినాయకుని ఆహా డైలీ పెడతారు అంటే ఇప్పుడు మా ఇంట్లో నుంచి మేము ఫైవ్ డేస్ రోజు ఇస్తామా ఆ ఫస్ట్ డే రోజుకి ఒక కాంటిస్ సరే మళ్ళీ సెకండ్ డే రోజుకి ఇంకొక ఇంట్లో వాళ్ళ ఇస్ స్తారన్నమాట అంటే వాళ్ళ డిసైడ్ చేసేసుకొనింటారు ఒక రోజు మీరు ఒక రోజు మేము రోజు మీరు అని ఒకరోజు మేం ఇది చేస్తాం మీరు అది చేయండి అని మాట్లాడేసుకుొనింటారు ముందునే
మెయిన్ గా కొంతమంది అయితే ప్రసాదాల కోసం
హు నేను కూడా అంతే ఒకటి తెలుసా అమ్మ వాళ్ళు మేం ఏంచేస్తామంటే వినాయకులు చూడ్డానికి అనేసేసి ఈవినింగ్ టైమ్స్ స్టార్ట్ అవుతాము నైట్ అంతా తిరుకొని వచ్చేసరికి ఈ కడుపు ఫుల్లయింటుంది
అవునవును అ రోజ్ అసలు ఎవరింట్లో కూడా ఎవరింట్లో కూడా అసలు వండుకోరు
హు ప్రసాదాలు సరిపోతాయి కడుపు నిండిపోద్ధి
కావును కడుపు నిండిపోతుంది మేం కూడా అంతే
ఏ లాస్ట్ ఇయర్ మేము ఎట్లా చేసినామంటే ఒక పెద్ద
నాకు పండుగ అంటే దసరా అంటే చాలా ఇష్టం నేను దసరా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మేము
ఆ ఆటేట్ల
మన దసరా
ఉమ్.. అమ్మ వారి నవరాత్రులు
నవరాత్రులు బతుకమ్మ బతుకమ్మ చేసుకుంటాము బతుకమ్మ ముందు అ.. ఏం డ్రెస్ ఏం డ్రెస్ తీసుకున్నారు ఈ బతుకమ్మకి ఏం డ్రెస్ తీసుకున్నా
అంటే మా సైడ్ బతుకమ్మ చెయ్యరన్న మాట
అయ్యో ఆడరా మీరు బతుకమ్మ మన
ఆహా ఇంత వరకు నేను అది ఇంట్రెస్ట్ గ చూస్తా అనమాట న్యూస్ లోఅంటా అట్లా రీల్స్ లో చేస్తా ఉంటారు కదా అటుసైడ్ ఉ హుమ్మ్..... లేదు అస్సలు తెలీదె ఎలా చేస్తారు కూడా మా ఇంటి మా ఇంటి దగ్గర అయితే ఎలా అంటే దసరా అంటే కాళ్ళు మొక్కే పండుగ ద అదేమంటారు అది ఇచ్చేసి చేతులకి పెట్టి కాలు మొక్కితే డబ్బులు ఇచ్చేస్తాారు ఇంగంతె
అయ్యో అంతేన అయ్యో మా సైడు బాగ నైన్ డేస్ అంటే చిన్న పిల్లలు ఉంటే డైలీ బతుకమ్మను ప్చ్ మన ఎ ఎప్పుడైనా ప్చ్ పువ్వులతోని దేవున్ని పూజిస్తాం కానీ పువ్వులతో పువ్వులని మనమే మన తెలంగాణలోనే ఉంటాది బిగ్గెస్ట్ ఫెస్టివల్ పువ్వులని పేర్చి మనం పూజిస్ చ డిఫరెంట్ గద సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్న సంక్రాంతిచెసుకు
సంక్రా తి మా ఇంటి దగ్గర ఇంకా ఫేమస్ తెలుస
పిండి వంటలు ముగ్గులు గొబ్బమ్మలు హరిదాసులు
నైట్ అయితే మెల్కొని ముగ్గు పేద్ద ముగ్గు ఎసేస్
నైటే వేస్తారా మీరు మా సైడ్ మార్నింగే వేసుకుంటాం మేము ఏం
అల్లా వైఫ్ ముగ్గులు పెట్టేసుకుంటాం తర్వాత మావైపోయ్యనుకో మేమ్ చేస్తాం తెలుసా అవతలోళ్ళ ముగ్గులు బానేలెవ్ నువ్ వెళ్లి చెక్చేస్తామ ట్లాగ హ్మ్ వాచ్ మెన్ డ్యూటీ చేసేస్తాం. మ్ పెడతాం మార్నింగ్ చేసేసి పెడతాం మ్
ట్టలు
అంటే ఏమంటారు ఓలియో చేస్తాది
ఆ చ చకినాలు సకినాలు ఉండాయా మీ సైడు
లేదు అవి చేయము మేము
అరిసెలు
ఆహా అది కూడా చేయము మీ సైడ్
అరిసెలు కూడా వెయ్యరా
హ్మ్
మ్ హ్మ్
మీర్ చేస్తారా
ఇంకేం చేస్తారు
మేము అదే చేసేది వినాయక చవితికి అయితే అట్లా ఏం చేయము కదా బాగా ఎండింగ్ డేనొపొద్దు డిజే పెట్టేస్తారు ఇం ఫుల్ వినాయక్ ఆ వినాయకుడు వెళ్ళే వరకు నిమజ్జనం చేసే వరకు డి జే మో త్తం రోడ్డు మొత్తం మందే
నైట్ కానీ ఆ నైన్ డేస్ సు ఉండి వెళ్ళేసరికి బాధ అనిపిస్తది
అవును చాలా బాద అనిపిస్తది కానీ ఎంజాయ్మెంట్ అదొక ఫీల్ అసలు వినాయచవతి అంటే నే ఏదో తెలియని ఫీల్ అబ్బా
అవునవును
ఉమ్
మంచిగా అనిపిస్తాది ఫెస్టివల్ అంటే ఇప్పుడు మన దాంట్లోనే మన సంప్రదాయలోనే మన హిందువులకే ఉంటాయి వన్ మంత్ ఒకే ఇప్పుడు ఉగాది వస్తుంది ఉగాది రోజు ఏం చేస్తారు మీరు
ఉగాది పచ్చడి చేస్తాము
బొబ్బట్లు చేసుకుంటారా కొత్త రడ్రెస్ వేసుకుంటారా టెంపుల్కి
చేసుకుంటాం అట్లా వెళ్ళి టెంపుల్ మొక్కకొని వస్తాం దేవుని చూసుకొని
రాసిఫలాలు చూసుకుంటర
హమ్ లేదు
చూ అలవాటులేదా
హమ్
కొత్త మనం ఈ మనకి ఈ ఇయర్ తో నే నూతన సంవత్సరం స్టార్ట్ అయితాది అది కదా
అవును కొత్త రుచులు
కొత్త రుచులు మన షెడ్ రుచులు బొబ్బట్లు కొత్త డ్రెస్ వేసుకుంటాం టెంపుల్స్కి వెళ్తాం మేమైతే గుడికి వెళ్తాం వీలుంటే గుడికి వెళ్తాం లేకుంటే లేదు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి చూసుకుంటాం ఫస్ట్
ఎందుకలా
ఏమో రాశి మన రాశి పట్టి ఎంత ఆదాయం ఉంది ఎంత వ్యయం ఉంది ఎంత ఖర్చుంది ఎంత అని చూస్త కుంటాం అది లో అది ఒక సెంటిమెంట్
ఇప్పుడు ఏం చేస్తున్నా వంట తినడానికి ఓకే
అంటా తినడానికి ఇప్పుడు చపాతి చేయాలి
అవునా నేను అన్నం పెట్టాను స్టవ్ మీద చెయ్యాలా
ఏం కర్రీ చేసారు
అమ్మ ఈ రోజు చపాతి చేసింది ఒక పక్క ఏమంటారు కాకరకాయ వేపుడు చేసింది ఇంకా అన్నం
చపాతి కా కాకరకాయ వేపుడు ఆ కాంబినేషన్ బాగుంటుందా
ఉ
ఓకే మరి ఒకే బాయ్ ఓకే బాయ్